హలో
లో్ ఎలా ఉన్నావు
నేన్ బాగున్నా నువ్ ఎలా ఉన్నావు
నేను బాగున్నాను ఇంట్లో వాళ్ళంతా బావ్న్నారా
ఆ అందరు బాగున్నారు ఇంకా హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే నాక్ చాలా మెమోరీస్ గుర్తొస్తున్నాయ్ మాట్లాడుకుందామా
ఆ సరే నాకు కూడా హాస్టల్ అంటే ఒక స్మాల్ వెల్ లాంటిది అక్కడ నవ్వులు ఎప్పుడు ఫైట్స్ సెలబ్రేషన్స్ అన్ని ఉంటాయి కదా
నిజమే ఫస్ట్ టైమ్ హాస్టల్ కి వచ్చినప్పుడు నేను చాలా నర్వస్ గా ఉండేదాన్ని
అవును నేను కూడా అమ్మని వదిలి రూమ్ లో సెటిల్ అవ్వడం చాలా క ష్టం అనిపించేది
అమ్మ వెళ్ళిపోయిన తర్వాత రూమ్ లో సైలన్గా కూర్చొని ఏడ్చేసాను
నాకు గుర్తొచ్చింది నేను ఫస్ట్ నైట్ నిద్ర కూడా పట్టలేదు తెలు ఇసా
ఇంట్లో వాళ్ళని మిస్ అయ్యాం కదా
ఆ అవును కానీ కొన్ని రోజుల తర్వాత హాస్టల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా అయ్యారు
నీ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి
నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ వచ్చి రూమ్ కి వెళ్ళిన వెంటనే అందరూ స్ట్రేంజర్స్ గా అనిపించారు తెలుసా
సేమ్ నాకు కూడా అందులో అలానే అనిపించారు
ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు అని అని ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యాయి తెల్సా
ఒకరు హైదరాబాద్ నుంచి ఇంకొకరు విజయవాడ నుంచి మరొకరు వరంగల్ నుంచి కి
ఆ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది
అప్పుడే మనకి డిఫరెంట్ కల్చర్స్ గురించి తెలిసింది
ఆ అవును రూమ్మేట్స్ తో అడ్జస్ట్ అవ్వడం ఈజీ కాదు కదా
కి ఏసీ కావాలి ఇంకొకరికి ఫ్యాన్ సరిపోతుంది
ఒకరు ఎల్లిగా పడుక్కుంటారు కదా
ఇంకొకరు లేట్ నైట్ వరకు మాట్లాడుతుంటారు
ఆ అవును కానీ కొన్ని కాంప్రమైజ్ చేయడం నేర్చుకుంటాం
రెస్పెక్ట్ ఫర్ పర్సనల్ స్పేస్ కూడా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది కదా
ఆ అవును హాస్టల్ లైఫ్ మార్నింగ్ గురించి చెప్పు ఏమైనా
ఓ అలార్మ్ రింగ్ అవ్వగానే అందరు ఇంకో ఫైవ్ మినిట్స్ అంటారు ఫస్ట్ ఎక్కడ
అవును నిజమే కానీ అటెండెన్స్ కోసం లాస్ట్ లో అందరూ హరి అవు తరు
బాత్రూమ్ క్యూ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట ఇంక
ఆ ఎస్పెషలీ ఎగ్జామ్స్ టైమ్స్ లో కదా
అవ్ కొను యూనిఫామ్ అయాన్ చేయడాన్ మర్చిపోతే ప్యానిక్ స్టార్ట్ అవుతుంది
చాలా రిలేటబుల్
మరి హాస్టల్ ఫుడ్ గురించి డీటెయిల్గా మాట్లాడాలి
అది హాస్టల్ లైఫ్ లో మెయిన్ టాపిక్
బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ఉంటుంది
కొన్ని రోజులు బాగుంటది కొన్ని రోజులు చట్నీ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది
అవును ఇంకా సండే స్పెషల్ కోసం వెయిట్ చేస్తాం
ఆ అవును చికెన్ డే అంటే హాస్టల్ మొత్తం ఎగ్జైట్మెంట్
అమ్మ ఫుడ్ గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యే వాళ్ళం కదా అప్పట్లో
ఆ అవును అమ్మ చేసే బిర్యానీ దోశ స్వీట్స్ మిస్ అవుతాం కదా
ఆ నేను ఇంక వెకేషన్ నుంచి వచ్చినప్పుడు హోమ్మేడ్ స్నాక్స్ అందరూ షేర్ చేసుకుంటారు
ఆ షేరింగ్ లో కూడా హ్యాపీనెస్ ఉంటది
అవున అంతేలే షేరింగ్ ఇస్ కేేరింగ్ అంటా ఉంటారు కదా
ఆఆ నిజమే
సో హాస్టల్లో బెస్ట్ మెమోరీస్ అంటే లేట్ నైట్ టాక్స్ కదా
ఆ అవును నిజమే చెప్తున్నావు
సాఫ్ అయ్యాక విష్పర్స్ స్టార్ట్ అవుతాయి
అవును ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యామిలీ స్టోరీస్ చైల్డ్హుడ్ మెమోరీస్ క్రష్ స్టోరీసా
అవ్ షడ్ స్టోరీస్ అయితే అది కంపల్సరీ లేక ఖచ్చితంగా మాట్లాడుకుంటారు
అవును నిజమే నేను ఎవరికి చెప్పలేదు నీకు ఒకటే చెప్తున్నా అన్ని సీక్రెట్స్ చెప్పుకుంటాం కదా
అవున తర్వాత ఆ సీక్రెట్ రూమ్ మొత్తాన్కి తెలిసిపోతుంది
హవును నిజమే
ఎగ్జామ్స్ ముందు హాస్టల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది
చాలా సీరియ్స్గ మారిపోతుది నెక్స్ట్ జిరాక్స్ కోసం లైన్ కదా
అవును ఇంకా నోట్స్ అంటే జిరాక్స్ కోసం లైన్ గా ఉంటారు అందరుూ
ఆ అవును తర్వాత లాస్ట్ మినిట్ ప్రిపరేషన్
ఈ క్వ్చన్ ఇంపార్టెంటా అని డిస్కషన్ స్టార్ట్ అవుతాయి
అవును గ్రూప్ స్టడీస్లో ఒక టాపిక్ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా
అవును ఇంకొకరు డౌట్స్ క్లారిఫై చేస్తారు
అవును టీం వర్క్ లా ఉంటది
కొన్ని కొన్ని సార్లు గ్రూప్ స్టడీ గోస్సిప్ సెషన్ గా మారిపోతుంది కదా
అవును నిజమే
హాస్టల్ లో దొరికిన ఫ్రెండ్స్ స్పెషల్ కదా
అవును చాలా స్పెషల్ కదా
ఎందుకంటే మనం డైలీ కలిసి ఉంటాము
మన బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్స్ చూస్తారు
సక్సెస్ సెలబ్రేట్ చేస్తారు
అవును ఫెయిల్యూర్స్ లో సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీలా అయిపోతారు కదా
అవును ఇంకా మరి ఫెస్టివల్స్ హాస్టల్ లో ఎలా సెలబ్రేట్ చేసే వాళ్ళం
డెకరేషన్స్ చేస్తాం రంగోలీ వేస్తాం ఇంకా స్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుంటాం ఫొటోస్ తీసుకుంటాం కదా
హ్మ్మ్ అన్నీ నువ్వే చెప్పేస్తున్నావే మరి ఫ్యామిలీ మిస్ అయినా హాస్ట స్టల్ ఫ్రెండ్స్ వాళ్ళ హ్యాపీగా ఉంటుంది కదా
ఆ అవును హాస్టల్లో ఫన్నయెస్ట్ ఇన్సిడెంట్ ఏంటి తెలుసా
ఒకసారి కరెంట్ పోయింది
అయ్యో అవ్నా తర్వాత
అందరూ గోస్ట్ స్టోరీ స్టార్ట్ చేసేశారు
కొంతమంది భయపడి వాష్రూమ్ కి కూడా వెళ్ళలేదు కదా
అవునవును
నా ఫన్నీయెస్ట్ మెమోరీ ఏంటి అంటే మిడ్ నైట్ మ్యాగీ కుకింగ్
వర్డాన్కి తెలిసిందా?
ఆల్మోస్ట్
తర్వాత
అందరూ లైట్స్ ఆఫ్ చేసేసి ఇన్నోసెంట్ ఫేసెస్ పెట్టాం తెల్సా
అయ్యో సుప్పర్
హాస్టల్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళని ఎక్కువ, ఎప్పుడు మిస్ అయ్యావ్
సిక్ అయినప్పుడు చాలా అంటే చాలా మిస్ అయ్యాను.
అవును అది నిజమే.
అమ్మ కేర్ గుర్తొస్తుంది కదా ఆ టైమ్లో
ఆ అవును ఫెస్టివల్స్ టైమ్లో ఫ్యామిలీ అందరూ కలిసి ఉండే మూమెంట్స్ మిస్ అవుతాం.
అమ్మ ఫోన్లో బాగా తిన్నావా అని అడిగితే ఎమోషనల్ అవుతాం.
అవును నిజమే నాన్న అడ్వైస్ కూడా మిస్ అవుతం.
హాస్టల్ మనకి ఏం నేర్పిస్తుందీ?
ఆ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి అని నేర్పుతది కదా
అవున్ ఇంకా టైం మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తుంది మాకు
ఆ అవును మనీ మేనేజ్మెంట్ కూడా
మరి ఇంకా పేషెన్స్ అంటే అంత పేషెన్స్గా ఉంటే అంత మంచిది అని కూడా నేర్పిస్తుంది.
అవును ప్రతి ఒక రెస్పాన్సిబిలిటీ కూడా కన్ తీస్ తెలుసుకుంటాం క దా
అవున్ ఇంకా డిఫరెంట్ పీపుల్తో ఎలా అడ్జస్ట్ అవ్వడం కూడా తెలుస్తుంది.
అవును గ్రాటిట్యూడ్ కూడా ఉంటదీ
ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పావు.
మ్మ్ హాస్టల్ లీవ్ అయ్యే లాస్ట్ డే గురించి ఆలోచిస్తే ఎమోషనల్గా ఉం ఉంటది.
అవునింక రూమ్ క్లీన్ చేస్తూ, మెమోరీస్ గుర్తు చేస్కుంటాం కదా.
ఆ అవును ఫొటోస్ కూడా చూస్తాము.
ఒకర్ని ఒకరు హగ్ చేస్కొని ఏడ్చ్
అవును టచ్లో ఉం టామనీ ప్రామిసెస్ కూడా చేస్తాం కదా ఎమోషనల్ అయిపోయి.
అవును ఇంక కొంతమందైతే ఎక్కువ ఏడ్చేస్తా ఉంటారు.
అవును నేను డెఫినెట్లీ ఏడుస్తాను తెలుసా!
సేమ్ నాక్కూడా ఏడుపొచ్చేస్తుందనుకో
ఉమ్ అవును హాస్టల్ లైఫ్ పర్ఫెక్ట్ కాదు.
అవును కానీ బ్యూటిఫుల్ కదా.
అవును ఆ ఫుడ్ పర్ఫెక్ట్ కాదు కదా
కానీ ఫ్రెండ్షిప్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అక్కడ
అవును కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కానీ మెమోరీస్ కూడా ఉంటాయి అలానే
ఆ హాస్టల్ మనల్ని స్ట్రాంగానే మా మార్చేస్తుంది కదా
ఇండిపెండెంట్గా ఆలోచించేలా కూడా చేస్తుంది కదా
ఆ కాన్ఫిడెన్స్ కుడా ఇస్తది.
లైఫ్లాంగ్ ఫ్రెండ్స్ని గిఫ్ట్గా ఇస్తుంది.
ఫైనల్గా నా మెసేజ్ హాస్టల్ ఇస్ జస్ట్ నాట్ ఏ ప్లేస్ టు స్టే ఇట్స్ ఏ ప్లేస్ వేర్ స్ట్రేంజెస్ బికమ్ ఫ్యామిలీ.
ఉ అది నిజమే లే ఇంకా దీన్ని బట్టి ఏం చ చెప్పగలుతామంటే హాస్టల్ అనేది ఒక ఉండటానికి ఒక ప్లేసే కాదు అక్కడ స్ట్రేంజర్స్ కూడా మన ఫ్యామిలీ అయిపోతారు అని చెప్తున్నావు కదా నువ్వు
అవును చాలా చాలా నేర్చుకోవచ్చు మనం ఎలా ఉండాలి ఎలా ఒ ఒకరితో ఎలా ఉండాలి ఇంకొకరిని ఎలా దూరం పెట్టాలి ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం కదా
ఉం న అవును చాలా బాగా చెప్పావ్ నా మెసేజ్ ఏమంటే వన్ డే వి మే ఫర్గెట్ ద రూమ్ నెంబర్ బట్ వీ నెవర్ ఫర్గెట్ ద లాఫటర్ టియర్స్ అండ్ ఫ్రెండ్షిప్స్ ఆఫ్ హస్టల్ లైఫ్స్ స్ మేము ఒక రోజు మా రూమ్ నెంబర్ కూడా మర్చిపోగలుతాం గాని మా న నవ్వులంట మా ఏడుపులంట మా ఫ్రెండ్షిప్స్ అంట మా హాస్టల్ లైఫ్ అంట అనేది ఎప్పుడు మర్చిపోలేము
వావ్ నేను నువ్ చెప్పింది విని చాలా ఎమోషనల్ అయినా తెలుసా నా హాస్టల్ లైఫ్ మొత్తం గుర్తొచ్చాయి నాకు
ఊ అంతేలే నాకు ఈ కాన్వర్జేషన్ చెప్పుకుంటా ఉంటే హాస్టల్ డేస్ ఇవ్వన్ని మళ్ళీ గుర్తు చేసింది
అవును నాకు కూడా అప్పటి మెమోరీస్ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే అన్ని మెమోరీస్ లా ఉండిపోతాయి కదా అన్ని
అవును ఎంతైనా స్పెషల్ కదా ఆ మెమోరీస్
అవును అప్పుడంటే ఎలా ఉండాలి ఇది అది అనేం తెలిదు కానీ చానా ఇండిపెండెంట్ గా ఉ ఉంటాము చానా ఎంత వచ్చినా కూడా నైట్ నైట్ ఔట్స్ వార్డెన్ కి కి తెలికుండా గేట్ ఎక్కి వెళ్ళేది చాలా బాగుంనింది కదా అప్పుడు
అవును మరి తిన్నావా
ఆ ఇప్పుడే తిన్న నువ్వు తిన్నావా
ఆ నేను తినేస సరే అమ్మ పిలుస్తాంది నేను మళ్ళీ చేస్తా బాయ్
సరే బాయ్